లో, హలో
హలో
ఆ ఏం చేత్నవ్?
ఏం చాత్తలేను, నువ్వు ఎం చాత్నవ్?
నేనేం చాత్తలేను. ఆ ఏం చేసుకోవాలరా దున్న? బిర్యానీ చేస్ త్తరా? హలో
ఆ, హలో చెప్పు.
బిర్యాన్ ఎలా చేయాలి?
బిర్యానీ ఎలాగొ తెలియదా?
తెలీదు, టమాటా రైస్ చెప్పు?
టమాట రైస్ కూడా అంతే, బిర్యానీలా. టమా
మీది వాయిస్ కట్ అవుతుంది?
ఫస్టూ బిర్యానీ సరుకలన్నీ ఏసేసి వినిపించట్లేదా? ఆ, దాంట్లో మనక్ జీడిపప్పులు కావాలంటే? జీడిపప్పులు కావాలంటే ఏసుకొని
ఉమ్
తర్వాత ఉల్లిపాయలు, అయన్నీ ఒడ్డుపోయాక లాస్ట్ లో టమాటాలు వేసుకుని హలో అక్ కసేపు మగ్గనిచ్చి, దాని తర్వాత ఉమ్ దాని తరువాత ఎల్లం మసాల వేసుకొని గరంమసాలా రవ్వ మసాలా ఆయన్ని వేసుకున్నాక బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం ఎస్ అందలో రైస్ ఏసుకుని తిప్పేయ్యడమే.
ఆ
అంతే.
అర్
బిర్యానీ ఆర్డర్ వస్తా బిర్యానీటా ఉడగబెట్టేసి అందులోంట టమాటా ముొక్కలు కాకుండా గుజ్జు పట్టేసి
ఏది వడ రైస్ కా టమాటా రైస్ కాదు బిర్యానీ బిర్యానీకి ముందు అవన్నీ అయిపోయాలా బిర్యానీ సరుకులు బిర్యానీ సరుకులన్నీ ఎసి ఎపేసుకొని
హలో